హలో
ఏం చేస్తనవ్
ఏం చేయలా నువ్వు
నేను ఏం చేయలా గం ఒకా తింటి ఇప్పుడే పడుకోనున్నా
అవునా ఆ
మ్మ్
ఏం తిన్నావ్
నేనా టమాటా రైస్ తిన్నా నువ్వు ఎలా ఉన్నా
ఆ బాగున్నానురా నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావ్ మరి
నేను కూడా బాగున్నా ఓ ఫెస్టివల్స్ సంటె ఇష్
ఏరా ఫెస్టివల్స ఆ బావుంటాయి ఫెస్టివల్స్
మ్మ్ నా కూడా ఫెస్టివల్స్ మన లైఫ్ లో చానా హ్యాపీనెస్ ని తీసుకొస్తాయి
అవును నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తం తెలుసా బాగా ఫిస్టివల్స్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ తో అంటే ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబెర్స్ తో టైమ్ స్పెండ్ చేస్తా ఎంజాయ్ చేస్తా
అవునా నీకు తెలిసినంత వరకు ఫెస్టివల్స్ అంటే నువ్వు ఏమనుకుంటన్నవు
ఫెస్టివల్సా ఫెస్టివల్ అంటే ఒక స్పెషల్ ఒకేషన్ లాగా అంటే అందరు కొత్త బట్టలు ఏసుకొని ఆ మల్లి పిండి వంటలు చేసి బాగా పూజలు చేస్తారు అరో
మ్మ్ అంతే మే కరెక్ట్ బా చెప్పినవ్
ఆ
ఓ ఇండియాలో చానా ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు కదా
అవునవును ఆ ఇండియా అంటేనే ఇంకా కల్చరల్ డైవర్సిటీ బాగా
మ్మ్ కరెక్ట్ గా చెప్పినవ్ ఇంకా డిఫరెంట్ రిలీజియన్స్ కొత్త కొత్త ఫెస్టివ కలుసువా అన్నీ ఉంటాయి
ఆ ఆ కరెక్టె మరి ఏంది నీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటి
నాకా నాకైతే సంక్రాంతి చానా ఇష్టం
అవునా ఎందుకు పర్టికులర్ గా సంక్రాంతి ఇది పండగ అనేసి
ఆ ఎందుకంటే ముగ్గులు వేయొచ్చు ముగ్ ముగ్గులే ఫేవరెట్ ముగ్గులకి రంగులు ఇంకా చానా మంది వస్తారు కదా రిలేటివ్స్ అంతా ఆ పండక్కి అట్లనే ఇంకా అక్కడికి ఆవుల్ని పిలిపిస్తారు ఆవుల్ని పిలుచుకొని పోతారు అంటే ఫెస్టివల్ అట్మాస్పియరా అంటే కొన్ని పండుగల్ని సీరియస్ గా తీసుకోరు ఇప్పుడు ఈ కాలంలో కానీ సంక్రాంతి త్రిని అందరు సీరియస్ గా తీసుకొని చేస్తారనమాట అందుకని నచ్చుతాది అనిపిస్తాది నాకి మిగతావేవి పండగలా అగుపియ్యావు
ఆ
ఎందుకొ
అవును బాగా చెప్పావు నాకయితే బాగా దీపావళి పండుగ బాగా ఇష్టము మా ఊర్లో అది పెద్దగా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు
మ్మ్ కరెక్టే ఇది కూడా నాకు ఇష్టమే ఈ పండగ కూడా మ్మ్ ఇంకా దివాళీలో ఆ దీపాలు ఆ సెలబ్రేషన్స్ క్రాకర్స్ బాగుంటాది ఇది కూడా
అవునవును ఇంకా మా ఊర్లో వచ్చేసి దీపాలు పెడతాము అంటే ప్రతి ఇంటికి దీ పాలు తీసుకుంటూ వెలిగించుకుంటూ వస్తాం అ అంటే అందరు అమ్మాయిలు వస్తారు అందరు అమ్మాయిలు ఒకే దగ్గర చేరి అందరూ అట్లా పాటలు పాడుకుంటూ కుంటు ఉంటాం బాగా జరుపుకుంటాం
మ్మ్
మరి సంక్రాంతిలో ఏం చేస్తారు
సంక్రాంతి అంటే ఇంకా మూడు రోజులు ఉంటుంది భోగి కనుమస్ సంక్రాంతి అనేసి ఇంకా భోగి రోజు ఇంకా ఏం చేస్తారు భోగి మంట ఎస్తారు ఇంకా పాత వస్తువులన్నీ కాల్చేస్తారు ఇంగా అట్లానే చిన్న పిల్లొల్లకి మీద భోగి పళ్ళు వేస్తారు
అవునవును మళ్ళీ ఆ మళ్ళీ గాలి పటాలు కూడా ఎగిరేస్తారు కదా బాగా అందరు కలిసి
ఇంకా సంక్రాంతి అంటే ముగ్గులు గుర్తొస్తాయి స్పెషల్ వంటలు ఇంకా ఏమన్ ఇంకా బాగా చేస్తారు ఇంకా నీకు దివాళి ఏమన్నా ఎంతకు వి ఇంతకు అంటే ఎందుకు ఇష్టం అని ఏమన్న ఉందా
అంటే ఆ అదొక్కటే ఎంత బాగా చేసుకుంటారు దీపావళి అంటే మా ఊర్లో సంవత్సరానికి ఒకసారి ఎవరికైనా అవ్వల నిక్ ఒక సారే ఆ ఆ అదొక్కటి అనిట్ కంటే అదొక్కటి పండగ బాగా చేసుకుంటారు అప్పుడు అందరు అందరు వస్తారా
ఉ
వందుూ వందరు మళ్ళీ ఊర్లో వాళ్ళందరూ పనికిపోయింటారు కదా వాళ్ళందరూ దీపావళికి వస్తారు
ఉ
అప్పుడు అందరు కలిసి బాగా జరుపుకుంటాము అది ఇస్తాము ప్యాకస్ తెలుస్తారు అప్పుడు ఊరంతా కల కల ఆడిపోతూ ఉంటుంది ఆ పండగతో మంచి వైబ్ ఇస్తుంది
ఉ బాగా డెకరేట్ కూడా చేస్తారు దీపాలతో
అవునవును ఇల్లంతా ఎంత బాగా దీపాలతో ఎంత బాగా డెకరేట్ చేశారు బయట ముగ్గులు ముగ్గుల పైన కూడా పెడతారు దీపాలు
ఎప్పుడైనా ఈది సెలబ్రేషన్స్ గురించి నీకేమైన్నా తెలుసా ఎప్పుడైనా వెళ్ళిందివా
ఆ తెలుసు అది ఆ బంత స్పెషల్ ఫుడ్స్ అనేవి బాగా ప్రిపేర్ చేస్తారంటారు కదా ప్రేయర్స్ కూడా చేస్తారు
అవునవును ఇంకా వాళ్ళు ఏమంటే వాళ్ళకి వాళ్ళ ముస్లిం వాళ్ళకి కొన్ని అంటే రెండు పండగలే కదా ఒకటి బక్రీ ఇ ఒకటి ఇది రంజాన్ కాబటి వాళ్ళు తక్కువ కాబట్టి వాళ్ళు అంటే మనమయితే కొనము ప్రతిపండ కి న్యూ క్లాత్స్ కానీ వాళ్ళు ఉండేది ఈ మూడు కాబట్టి న్యూ క్లాత్స్ వేసుకుంటారు కొంటారు
ఆ మరి ఈ క్రిస్మస్ గురించి తెలుసా అ
క్రిస్మస్ లో క్రిస్మస్ అంటే డెకరేషన్స్ గుర్తొస్తాయి డెకరేషన్ కేక్ గిఫ్ట్స్ శాంటా క్లాస్ బాగుంటుంది
ఆ మళ్ళ క్రిస్మస్లో అవి ట్రీస్ ఎంత బాగుంటాయి ఆ ట్రీస్ ని ఎంత డెకరేట్ చేసి లైట్స్ అన్ని ఎంత కలర్ఫుల్ గా కనిపించేలా చేస్తారో
ఆ నిజమే
ఉ మరి ఫెస్టివల్స్ అసల ఎందుకు ఇంపార్టెంట్ ఆట్ ఏమంత కుంటన్నా
అంటే అవి ఫెస్టివల్స్ అనేటివి ముందు కాలం నుంచి వస్తాన్నాయి కాబట్టి టి మన ట్రెడిషన్స్ ని గుర్తుపెట్టుకోవడానికి అని అనుకుంటాను
ఆ మళ్ళీ దాంతో పాటు ఇంకా ఫ్యామిలీ బాండింగ్ ని ఇంప్రూవ్ చేస్తాయి అసలు
ఉమ్ అది మాత్రం చానా క దట్ ఇప్ ఇప్పుడిప్పుడు ఇక్కడ ఇక్కడ అంటె ఇక్కడ ఉంటారు అందరు కలిసే ఉన్నారు అది ఏందో పండగల్ కన్నా వస్తారు అప్పుడు బాగుంటుంది హ్యాపీగా
అవును ఉమ్ నిజమే మరి ఫెస్టివల్స్ లో ఫుడ్స్ ఎలాంటివి చేస్తారు
ఇప్పుడు ఫుడ్డ్ అన్ని ఇష్టమా
ఆ బాగా ఇష్టం నాక్ కి ఫెస్టివల్స్ అయి అంటే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు బాగా అన్ని చేసుకున్ టాం కదా ఇంకా అప్పుడు తిన్ అది కాక మళ్ళీ ఫెస్టివల్స్ అప్పుడు కొన్ కొన్ని కొన్ని సార్లు తిన్బుద్ధి కాదు ఫెస్టివల్స్ అయిపోనాకా తిన్బుద్ధి అయితది కానీ అప్పుడు ఉండదు నీకు అట్లనేనా
అహహా కరెక్టె
ఆ హ
ఏదో వద్దొద్దు అనిపిస్తది అన్ని అయిపోయినాకా అప్పుడే అయిపోనాయా అనిపిస్తది
అనిపిస్తుంది లేనప్పుడే తినాలనిపిస్తుంది
హ్మ్
మరీ ఇంకా ఫెస్టివల్స్ లో
ఉమ్ ఉమ్ చెప్పు
షాపింగ్ కూడా ఉంటుంది కదా ఇంకా బాగా
ఉమ్ మనకి చానా పన్న్న్న్ మనకి అనా ఉన్నాయి కాబట్టి పంండగలు ప్రతిదానికి షాపింగ్ చేయలేము కానీ నేను వెళ్లేదే
ఆ
జాన్వర్ ఫస్ట్కి నా బర్డేకి ఒకే
అంతేనా
హ్హ్
నేన్ ఇప్పుడు నేనైతే ప్రతి ప్రతిదాని కొనను నేను అమ్మకి చెప్తా ఉంటా ఈ పండగ్కి పోయిన ఈ పండగ్కి కొనియలేదు కొనీ అనేసి అంటే తెలిసిందే కదా ఇంకా అమ్మాయిలన్నాక డ్రెస్ పిచ్చి
ఉమ్ కరెక్టే అమ్మాయిలు అంటే డ్రస్సులు, డ్రస్సులు అంటే అమ్మాయిలు
ఆ హా హా ఇకేంటి మరి ఇంకా అందరు బాగున్నారా
ఉమ్ బాగున్నారు మీ ఇంట్లో
ఆ అందరు బాగున్నారు
వీలైతే మళ్ళీ మాట్లాడదాం
ఉమ్ సరే బాయ్
బాయి